హలో ఆ ఇప్పుడు కాలేజీకి ఎప్పుడు స్టార్ట్ మ నువ్వు పోయేదిగా
ఫస్టుకు
ఈ మంతు ఆ అయ్యో చూసి చూసి మా యానివర్సరీ రోజే పోతావారా
ఆ
సుషీ సుషీ మా యానవర్సీ రోజే పోతవా
ఆగస్టు సెకండ్
ఓకే ఓకే మంచిగా పోయి మంచిగా చదువుకో ఈకాంచైనా ఇప్పుడు అంటే ఆప్పుడు కొంచెం హెల్త్ వల్ల డిస్టర్బ్ అయింది కదా స్టడీ
ఆ
దాన్ని ఇప్పుడు కంటిన్యూ చేయి మంచిగా అంటే దాన్ని ఇప్పుడు ఫుల్ ఫిల్ చేయి మొత్తం
ఆ ఏమో ఎట్లుంటాదో ఈ సారి ఈసారి సిలబస్ చేంజ్ అయితది
న్యూ సిలబస్స ఆ నీకోసం నేను మెట్ రియల్స్ అట్లన్న రాసి పెడతాన్న గుర్తు పెట్టుకో
ఆ ఆ
అవన్నీ మళ్ళీ అంటే నువ్ సేమ్ నేన్ జెప్పిన సబ్జెక్టె తీసుకుంటవుగా
ఆ గదే బి కామ్ గద బి కం కంప్యూటర్ సైన్స్
ఆ బి కమ్ కంప్యూటర్స్ ఏ కంప్యూటర్ సైన్స్ గాదు చార్టర్డ్ అకౌంట్స్
సి ఎ జేయాళ్ల
ఆ చార్టెడ్ అకౌంట్స్ అనొచ్చు, కంప్యూటర్ అకౌంట్స్ అనొచ్చు కంప్యూటర్స్ అండ్ అకౌంట్స్
వామ్మో సీ ఏ మల్ల అది ఇంట్రెస్ట్ లేకనే గద సీ ఈ సి తీసుకున్నది
అయ్యయ్యో మరి దీంట్ల అకౌంట్స్ అకౌంటింగ్ ఉంటది గాదురా మ్యాథమెటిక్స్
ఉన్నది ఇళ్ల ఏం లేవ్ ప్లస్సులు, మైనస్లు, ఇంటూలే
అ ఆ అంతే డివైడెడ్ బైలు, పైలు ఇవే అనుకక్ కుంటానవా
ఆ
ఉండే సబ్జెక్టులల్లా దేంట్లనైనా హార్డ్ సబ్జెక్ట్ ఉంటనే ఉంటది బీ కం ఆ అన్ని ఫస్ట్ సెమిస్టర్ ఇట్లా సెకండ్ సెమిస్టర్ కొంచెం నార్మలే ఉంటది గని థర్డ్ సెమిస్టర్ నుంచి బాగనే హార్డ్ ఉంటది సబ్జెక్ట్ స్
సెకండ్ ఇయర్ లాస్ట్ కు మాకు అయయ్య అయన్నీ చెప్పినాకనే తోల్తనన్నరు సప్పుడుదెల్త్ అప్పుడు డిసైడ్ జేయాలిగ మళ్ళ
అంటే ముందే చెప్పిర్రా మీకు ఈ సబ్జెక్టే తీసుకోవాలని
ఆహా దా ఏమేం దీసుకుంటరో వాటి గురించి ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసిర్రు ఫస్ట్ ఇయర్ ల
చేశిర్రా
అప్పుడు నేను లే పోలేగని లాస్ట్ డే పోయిన జస్ట్ ఇ అల్ల ఏమేం గ్రూప్స్ ఉంటయి మళ్ళ నెక్స్ట్ ది సి ఈ సి తర్వాత డిగ్రీ లా
బానే ఇచ్చిర్రే ఇట్ల ఉండాల గైడ్ గైడెన్సి
మల్ల నెక్స్ట్ ఇయర్ మల్లా ఒకటి చెప్తరిగా
ముందుగా అట్లా మంచిగా గైడెన్స్ ఇస్తనే పిల్లలు మంచిగ ప్రిపేర్ అయితరు అంటే బాగా ఓహో ముందు సబ్జెక్ట్లు ఇట్లుంటయా అని కొంచెం వాళ్ళకు అవగాహన వస్తది గదా సబ్జెక్ట్స్ పైన
ఈ సారి ఫస్ట్ ఇయర్ స్టార్టింగ్ ఇచ్చిర్ ఇపుడు సెకండ్ ఇయర్ లాస్ట్కి ఇత్తరట ఇగ లాస్ట్ కి చెప్తరట మళ్ళన్ని
ఏంటిది
నువ్ ఫస్ట్ చెప్పిద్దే ఎవరన అప్పుడైన ఇ రానొళ్ళు లేటుగొచ్చినొల్లకు అందర్కి మళ్ళ ఒకసారి కూర్చొబెట్టి చెప్తరట
అవునా బెటరే లేరా ఎందుకంటే ఆ ఇగా ఇప్పుడు స్టార్టింగ్ చెప్తే మర్చిపోయినట్టు ఉంటది అదే లాస్ట్ వరక్ చెప్పిరనుకో ఆ సబ్జెక్ట్ అంతా మైండ్ లో ఇట్లా గుర్తుండిపోతది మా అంటే ఒక వన్ మంత్ అట్ల హాలిడేస్ వస్తయి వన్ ఆర్ టూ మంత్స్ వస్ త్స్ అంతకంటే ఎక్కువ రావుగదా
అవునా
మళ్ళీ
లెగొండ్ర
అంటే ఏమన్నా క్లాసెస్ తీసుకుంటరట్న లేకపోతే ఓన్లీ ఎక్స్ప్లెనేషన్ ఏనట్నా
హే ఒకళత్తరు ఒకలిచ్చి ఒకళచ్చి ఎక్స్ప్లెన్ చెపిత్తరు
అంటే మీ దాంట్లో మాస్టర్స్ సైకాలజిస్ట్
ఆ ఇట్లా వర్క్ స్ట్రెస్ ఎక్కువ తీసుకోద్దనే ఒకసారి మిడిల్ తీసుకోవచ్చిరు
అవునా
ఇంకొకల ఇంకొకలోన్ స్పీకర్ తీసుకొచ్చి ఇట్లా మోటివేషన్ ఇప్పించారు
వావ్ ఎంత ఉంటారు మీ కాలేజీ లో స్టడీ అదే మెంబర్స్
చాలా మందే అసలు ఇప్పుడు ఫైవ్ బాయ్స్ క్యాంపస్ ఫైవ్ గర్ల్స్ క్యాంపస్ గా ఉంటారు వెయ్యికి ఎక్కువనే వెయ్యి పదిహేను వందలకి ఎక్కువనే ఉంటారు ఇంకా హన్మకొండ హైయెస్ట్ శివాని కాలేజీ స్టూడెంట్స్
అవునా బాగా చెప్తారా అంటే స్టడీ ఎక్కువ ఉంటందా
ఎంత స్టడీ ఉంటుందో అంత ఫీజ్ పడుతుంది
పోనీలే నెక్స్ట్ ఇయర్ అయితే నెక్స్ట్ ఇయర్ గౌట్ కాలేజే కదా
ఏమో ఇక మళ్ళీ అప్పుడు ఏం చెప్తారు
ఇప్పుడైతే ఇంటర్ అయితే కంప్లీట్ గాని తర్వాత గౌట్ కాలేజ్ లో ఆ వేసుకో రెగ్యులర్గా చేయి ఇక్కడ మన దగ్గర
అది మళ్ళా వాళ్ళ అమ్మాయి ఇట్లు ఏమంటారో అప్పుడు మళ్ళా మాట్లాడుకోని చెప్పాలి
అరే స్టడీ మీద నీకు ఉండాలి అంటే ఒక
నేను ఇ ఇయర్ కూడా ఇంటర్ కూడా గవర్నమెంట్ కాలేజ్లోనే అడ్మిషన్ వేసుకున్నా మంచిది పెద్ద కాలేజ్ తీసుకొని క్లియర్గున్నాయి అలా కూడా స్ట్రిట్స్ రూల్స్ అ రెగ్యులేషన్స్ ఉన్నాయి అది చూసుకున్నా కానీ అది కూడా వద్దన్నారు
ఆ వద్దులే ఏం అవసరం లేదు లేవు ఇంటర్ అంటే ఒక టూ ఇయర్స్ అందులోనే చదివి తెచుకుంటే అయిపోతుది నెక్స్ట్ ఇయర్ అంటే ఇక ఇన్ని రోజులు కళ్ళు మూసుకున్నావ్ ఇంకొక్క వన్ ఇయర్ వన్ ఇయర్ కళ్ళు మూసు కుంటే ఈ ఇంటర్ క్లోజ్ అయిపో తది తర్వాత డిగ్రీ మనకు నచ్చిన కాలేజీలల్లా మనకు కంఫర్ట్బుల్ ఉన్న కాలేజ్లల్లో జాయిన్ అవ్వచ్చు
ఎట్లుంటదో మనకి ఫ్రీ సీట్ వచ్చింది
హుమ్ ఇప్పుడు చెల్లె సెవెంతా ఎయితా
ఎయీత్తు వాళ్ళ ఫ్రెండ్స్ అందరు పొయ్యిండ్రని మీ చెట్ చేస్తారు ఇ పొద్దేపోలేదు
కాదు వాళ్ళకి ఫోన్స్ ఎక్కడియి
వాళ్ళ పేరెంట్సి
మరి పోతానం ఆహాహా పోతానం అని మెసేజ్ చేసిరా లేకపోతే పోయినామని మెసేజ్ చేసిరా
వాళ్ళ హస్టైల్ గేట్ కార్డ్ కాడ ఉండి ఫోటోలు పెట్టుకున్నారు గూప్ క్రియేట్ చేసుకున్నారు మీరు వాట్సాప్
వామో గింతతంత లేరు గానీ పోరగాళ్ళకి ఆ ఫోటోలు ఇన్స్టాగ్రామ్లు వాట్సాప్లు ఫేస్బుక్లు
నేను హాస్టల్లోకి పోతున్నా ఓ ఫోటో క్లిక్
దానితో హు స్టేటస్ పెట్టడం స్టోరీస్ పెట్టడం
లేదు లేదు ఆ గ్రూప్ లో అప్డేట్ చేసుకుంటారు.
ఆహా ఆఫ్టర్ బిఫోర్ అని చూసుకుంటారో ఏమో పెద్దగయిన్నాక టెన్త్ గిట్ల కంప్లీట్ అయిన్నాక మంచిగా ఆఫ్టరు బిఫోరు మేము ఎంట్రీ ఇచ్చినప్పుడు ఇట్లున్నాం ఎగ్జిట్ ఇచ్చినప్పుడు ఇట్లున్నాం అని చెప్పుకుంటార్ కావచ్చు
ఒక ఆమె అయితే డైరెక్ట్ వీళ్లకు అకౌంట్ మెసేజ్ చేసి నేను ఫ్రైడే పోతున్నా వై ఏమైంది పెద్దత్తో
ఇగ ఈమె ఏమంటాంది మీరు పోతే పొర్రి నేన్ నిమ్మలంగా వస్తాగని అంటందా
ఎడ్తాంది పొద్దునంత ఇయల పోదమని ఇయల ఇయల
అక్క వచిందని ఉన్నదా ఏంది
ఇయ్యాల్నే మెసేజ్ చేసిం నేను ఫ్రైడే పోదాం అనుకుంటున్నాన నువ్వు ఎప్పుడు పోతున్నావు అని
ఆహ ఇంకేంది మంచిగా పొట్టిది కుడా ఫ ఫ్రైడే రోజు పోతది సెట్
ఓ రేపే తో టైల్ గిట్నే మన ఆ రేపు ఆ చిరా చిరాల్ తీస్కొత్తరట చూసిపోతాదట చూసిపోతాదా ఈ పొట్టిది అందాక ఎత్కాపోతది
మ్మ్ ఇగ పోతదెమోలే ఇగ ఇన్ని రోలు ఉన్నది మా అంటే ఇవ్వాల రేపు ఇగ రెండ్ రోల్ అయితే ఇగ మళ్ళ పోతే ఇప్పుడంతలో తీస్కొచ్చుడ్ లేదు రాఖీ కుడా రాదు కావచ్చు ఐ థింక్ దసర టైమ్ లో వత్తది కావచ్చు
ఎందుకు రాదు
రాఖికి రానియర్ కదరా హాలిడే ఉండద్ కదా
ఆహా ఈ ఈ హాలిడేస్ తో సంబంధం లేదు మళ్ళా దేని కన్న ఒక దానికి వత్తనే ఉంట
ఏమున్నది ఈ మధ్యల ఈవెంట్స్ ఏం లేవు అయితేే మరీ నెక్స్ట్ మంత్ నెక్స్ట్ మంత్ ట్వంటీ సెకండ్ కి లిప్స్ బర్డే ఉంది కదా
ఆ
చెవులు కుట్టించే ప్రోగ్రామ్ ఉంది కదా
అప్పుడు తీస్కొత్తరయితే
ఆ మేబి అప్పుడు తీసుకొస్తరు కావచ్చు అంటే ఇంకా నెక్స్ట్ మంతేయినా ఎగ్జాక్ట్ వన్ మంత్ ఉండే మళ్ళీ వన్ మంత్ లోనే పం మరి అట్లన్కుంటే ముందే పో అంత బాగుండేది
ఆ ఏదోకోకటి చెప్త నాక్ జ్వరం వతాంది దగ్గొతాంది అని చెప్తే వత్తది
కాదు వాళ్ళు టెస్టులు చేయరా
వాళ్ళు జస్ట్ టాబ్లెట్స్ ఇస్తరు అంతే
ఆ ఏప్ వాళ్ళ కుడా భయం అయితది కావచ్చు సివియర్ అయి ప్రాబ్లం అయితదేమో అదే మళ్ళీ పక్కన మ్మ్
ఈ ట్యాప్కొ రెండు టాబ్లెట్స్ ఇచిండ్రు అయినా తగ్గలేదన్న అనుకో ఇగ కతం ఇంటికి ఫోన్ చేత్తనే ఉంట్రు వచ్చి తీసుకుపోని వాళ్ళు అంట్రు ఇగ
ఎందుకంటే ఇంకా పక్కన పిల్లలు ఉంటరు కదా వాళ్ళకి సివియరయితే మళ్ళా వాళ్ళకు ఇగ మనం పడే ప్రాబ్లం ఇంక వాళ్ళు ఎక్కువ ఇబ్బంది పడాల్సి వస్తాదనేమో తొందరగా పంపిచ్చేస్తారు. దాంట్లో ఏమన్నా ఒక్కరిని చూసుకుంటే అక్కడ చాలా మంది పిల్లలుంటారు కదా
గంద్ కే చిన్నడ్రామా ప్లే చేస్తే వత్తాది ఇంటికి
ఈ హాస్టల్స్ ఉంటే థింగ్స్ అట్లనే ఉంటాయ్. ఆలోచనలు
నాక్కో నాకు ఆగస్టులోనే హోం సిక్ ఇగ ఆగస్టులో వత్త
ఎందుకు ఆగస్టు లో
హోమ్సిక్
హోమ్ సిక్ లీవ్స్ ఇస్తారా మరట్లాయితే అయితే ఎర్లీగా పోతే మనం అనుకున్న టైం కూడా కొంచం రిక్వస్ట్ చేసి అప్ ఒక్క రోజు ముందో రొండు రోజుల ముందో రావచ్చు కదరా.
నువ్ చేసుకోరాదు తా
అవున్లే కాలేజీలలో అడ్మిషన్లు స్టార్ట్ కావాలన్నా క్లాసులు కావాలన్నా ఇంకా దగ్గర దగ్గర వన్ మంత్ పడతాది కావచ్చు.
ఒకటేసారి జూలై సెవెంటీన్త్ పోయినా ఫస్ట్ ఇయర్ లో
సెవెంటీంత్ పోయినావా అప్పటికి కూడా క్లాసులు స్టార్ట్ కాక మళ్ళా వచ్చినావు కదా
క్లాస్ స్టార్ట్ చేయలే బుక్స్ కూడా ఇయ్యాలే మళ్ళ వచ్చి మళ్ళా ట్వంటీ ఫైవ్కి పోయిన
ట్వంటీ ఫైవ్ మా జూలై ట్వంటీ ఫిఫ్త్కి పోయినావా
మ్మ్ అప్పుడు పోతే ట్వంటీ సెవెన్ కి బుక్స్ ఇచ్చిరూ